ఇప్పుడు వినిపిస్తుందా రా
ఆ వినిపిస్తుంది
తిన్నారా అన్నం
అన్నం తిన్నాం కూర్చున్నాం
ఆహా పిల్లలు తిన్నారా అన్నం
ఆ
మీ పాపలు తిన్నారా రా అన్నం
ఆమె ఇంకా లేవలే పెద్దామా పండుకొనే ఉంది
ఆహా చిన్నామా లేచిందా మరి
హా ఇమా లేచింది
ఆమె తిన్లేదా అన్నం
ఫ్రూట్ ఇస్తే తిన్నది అది పప్పాయ ఆడుకుంటానఉంది
అయితే మీ చెల్లోక్క కాల ఆపేసింది ఫస్టు ఇప్పుడు మా ఆ మాట్లాడినా నేను చెయ్యల్లరా అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగక్క అనన్నది ఫైవ్ మినిట్స్ అయింది హాఫ్ అన్ అవర్ అది వన్ అవర్ అయింది వాయిస్ కాల్ చేస్తే మా బాబుకు జలుబయింది అక్క సిరప్ పోస్తాన్న ఫైవ్ మినిట్స్ ఆగన్నది
ఆహా
మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయింది ఇక చిన్న బాబు ఉన్నాడు కదా ఆయన ఏడుస్తన్నడేమో సర్లే నేను ఉన్నా
అవునా చేస్తాది చేస్తదిలే మళ్ళీ
ఆ సరిగా రేపూ వేసుకోవచ్చు రేపు టైం ఉంటది నీకంటే రేపు బర్త్ డే కదా కొంచెం
ఏ రేపు బిజీ ఉంటదేమో నాది
ఆ ఏం కర్రీ చేసినావు మరి ఇప్పుడు
ఎగ్ వండిన ఇప్పుడు
అంటే ఎట్లా చేసినవు చెప్పు
ఫ్రై యే మామూలే ఆ ఇక నైట్ టైమ్ ఇక ఇక కర్రీ లెక్క చేస్తే మిగుల్తది కదా అందుకే ఇక ఫ్రై లానే చేస్తా మాక్సిమం ఇక నైట్ నైట్
ఆనియన్ వేస్తావా టమాటానా
ఆ ఆనియన్ వేసి చేస్తా
ఆహా మీ పిల్లలు తింటరా ఆమ్లెట్ వేస్తే
తింటారు అన్ని తింటారు వాళ్ళు ఏది వద్దనరు
మీ చెల్లి వాళ్ళ బాబు కూడా అక్కడే చెప్పు అన్ని తినమని
ఉమ్
హ్మ్
ఏమన్నాది ఇంకా ఏమన్నా అన్నదా
ఆ ఇంకేం అనలే మళ్ళ రిప్లై ఇవ్వలే తను
మాట్లాడినావా ఆమె తోటి
ఆ నంబర్ ఈచినక మసాజ్ చేసిన కాల్ చేయాల అంటే నేనే ఫస్ చేస్తా అక్క అన్నది సరే చేరానా అన్నా అమే ఆమే ఫస్ట్ చేసింది తర్వాత నేను చేస్తా అంటే బిజీ ఉన్నదిగా
అవునా ఇక పిల్లిగాడు మేమ్మొన్న ఊరికెళ్ళి వచ్చినాము కదా వాంటర్ పడలే అక్కడి ఇక్కడి జలుబు దగ్గ అయిందట
ఆ అట్లనే చెప్పింది ఒక ఎంగేజ్మెంట్ పోయొచ్చినం బాబు కి జలుబు అయింది అని చెప్ మీరు ఇద్దరన్న అంటాయి కదా అక్క చెల్లెలు
అవును ఇద్దరమే
చెప్పంది అ ఇంకా
తిన్నారా
తిల్లరా పాప స్కూల్ నుంచి వెళ్ళి వచ్చింది బాగా తగ్గుతుంది అన్నం వద్దు వద్దు అని అంటని పడుకుంది
పడుకుందా మ్మ్ హ్మ్
ఇ్యలవంగానే ఆకలి ఆకలి అంటది
ఆహా ఎన్ని ఇంటికి లేస్తాది
సిక్స్ సిక్స్ థర్టీ కి అట్లా లేస్తుది ఒక్కొక్కసారి సెవెన్ అ
పొద్దున్న ఇక పొద్దున్నే లేస్తుందా ఇప్పుడు లేవదు ఇక
ఏయిపుల్ల లేవది
ఆ
ఒకేళ దోమలు గు లేస్తుది కాని అన్నం తిన్నావా అని ఇట్లా అడితే ఏం తిన్నా అంటది అట్లనే పడుకుంటది
వాళ్ళు ఇప్పుడు ఎడవంటారు ఇందలాగే పడుకోని లేచంది కదా అమ్మ తన్నామా ఇక టైం పడుతది ఇప్పుడు
అంత ముందు ఆమెను స్కూల్ కి పంపించక ముందుకు మధ్యాహ్నం పడుకునేది నైట్ నైన్ వరకుట్లా తెలివితోట ఉంది
హ
స్కూల్ కు పంపించినాక టైం కు తింటలేదు టైం కు పడుకుంటలేదు అ
దయేటే కదా
అది అభిప్రాయ పట
ఇప్పుడు పాపకి
పాప కుఫయి రన్నింగ్
హ అంటే పాపాల
ఆ
అ ఫోర్ మొన్ననే ఫోర్ నుండి ఫైవ్ అడ్డాయి
ఆహా మాకు ఆల్రెడ ఫైర్ అన్ని ఇకో బర్త్ డే అంతే సిక్స్త్ బర్త్ డే అంటది అ
అద సారు అది మనము మెసజస్
ఏంటిది ఆయన వాడతలేదు
దీశేషీ నయరుకుప్పడుక పెట్టుకున్నా ఆ మెసేజ్ చేయడానికి ద
ఆ
హలో ఆ ఏం అయిదే ఆ ఆ ఇన్పడ్తాంది దా
అలో చెప్పురా
ఆ సారూ అది బెట్టిండ్ జూష్నవా గ్రూపూ అంటున్నా
అల్లేం బెట్టిల్లు చూల్లే
అంటే మెసేజ్ పెట్టడానికి మనకి లేదు ఆప్షన్ సారొక్కడే పెడతడా సారు
ఆహా ఏం బెట్టిల్లూ
బాబ్జీ సారానేటాయనా ఆయన కొక్క ఆయనొక్కడు పెడితేనే గ్రూప్లకొస్తయ్ మెసేజెస్ మనం టైప్ జేసెమన్నా అంటా ఏమన్నడగడానికి లేదు మనకిగా
ఆహా కొత్త గ్రూపా
ఆహా ఈ గ్రూపుల్నే ఇందాక ఉందిగా ఫనే ఫ్రెండ్
ఆహా ఏమన్ బెట్టిల్ నేన్ జూల్లే
మనమూ ఏమన్న డౌట్లుంటె అడగడానిక్గిట్లా ఉండాలి గదా షాపింగ్ జేయడానికీబోర్డ్ అదేం లేదు ఇగ మనకి రాదిప్పుడు ఆయన పెడేనే మనం జూడాలి మనం సపరేట్ అడగడానికి లేదు
ఆహా ద ఆ ఏంటిదీ చూల్లే చూల్లే చూల్లే ఆ సరె కాల్ కట్టైనంక జూస్త
తిన్నవా
ఏంటిదిరా తింటున్నా హలో
తినీ వండినవా ఇప్పుడూ
లేదూ మార్నింగ్దే ఉంది
ఒక్కసారొండుతే సరిపోతదా
ఆ ఒక్సారొండుతే స ఒక్కొక్క రోజు జరిపోతది ఒక్కొక్క రోజు జరిపోదు మా ఆయనె మూడు పుటలు తిన్నడూ అట్ ఆ అట్లని కర్రీ మిగులుతది ఇగ పిల్లలు చిన్నోళ్లేనాయే వాళ్లెక్కువ ఏం దింటరు కర్రీ
మ మా బాబు అట్ల లైట్ గ తింటడు మా పాప తింటది గని అన్నీ ఏరేత్తదీ వుట్టిగనే తింటది ఇగ నా నేను టైట్కి పోతే ఫై కస్తది
ఫై కా
ఆ అన్ ఆ అప్పుడ్ దా ఉంటది ఆమెనూ ఈ ఇయరే ఇయరే ఏసినం ఒక్క రెండ్ మూడ్ నెల అయితాంది ఏసి
ఒక నిమిషం ఉండురా లైన్లనే
ఆ సరె
హలో
హలో
ఆ చెప్పురా
చెప్పాలిగ నువ్వే ఖాళి ఏముంది
మా ఫ్రెండ్ ఏమన్న మెసేజ్ జేషిందా నీకు
మేసేజ్ జీషింది గనిగ నేనే ఏమంటరిగా నాక్కుదర్లే గదా ఖాళీ లేకా ఆమె ఫోర్ థర్టీకేమో జేషింది మెసేజ్
ఆహా మళ్ళిప్పుడు జేస్తది గవచ్చు ఆమె ఇంటికి పోయిందట
కుదర్లేదు ఇగ నేను మాట్లాడానికి మాట్లాడుతావా గానే ఆవి రాకతే పర్మటినా నేను మెసజ్
ఆహ ఆ న ఎంబరు ఉంచుకో ఎప్పుడన్నా ఎప్పుడడి మన మళ్ళా కార్యవర్కులా ఏమన్నా పని ఉంటాడు యూస్ ఆ పని ఉంటె యూస్ అవుతాధి
ఆ
అప్పురా
ఇది ఫిడ్ చేస్తాను అంటన్నా
ఆ సరే
లేమన్ ఫిడ్ చేయ్యాలి అర్చితనా
ఆ అచితనేే
అదే పడదాం కాల్కి
ఆ లేకపోతే కార్యవర్కల ఫ్రెండ్ అన్నన్న పెట్టుకో అట్ల అయితే తొందర గుర్తుోట్టచ్చు
ఆ
ఇష్టం
అన్ని అయ్‌పోయినాయ
అయిపోలే ఇంకా టూ ఉన్నాయి ఆ టూ మీ చెల్లతోటి మాట్లాడతాయి ఆమె రేపే మాట్లాడుతుది
ఆ
ఇక చిన్న పిల్లలు ఉన్నారంటే నాకు కూడా తెలుసు ఇబ్బంది అవుతుది
ఉ పెడ్డోలీ గబట్ ఏంట
ఆ చిన్నోలతోని ఇబ్బంది సరే రా
బ